హలో
హలో
హాయ్ బావుఉన్నారా అండి
ఆ బాగున్నా మ్ అండి బాగున్నార మీరు
ఆ బాగున్నాం ఏం చేస్తున్నార అండి
అ ఇంట్లోనే మళ్ళి ఏమ్ చేయట్లే
అవునా
ఉ
తిన్నారా
ఆ లేదండి తిన్లేదు ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అ తినలే మధ్యానం అయిపోయింది ఇప్పుడు ఇక ఈవెనింగ్ టైమ్ ఉంట అదికదా నైటు సేవేను ఉంట
ఓహో
మ్
ఏం చేస్తు ఉన్నారు మీరు ఏం చేస్తు ఉంటారు
నేను టీచింగ్ చేస్తా అండి
అవునా
ఉ
ఉహు పిల్లలు ఎలా ఉంటారు అక్కడ వింటారా మాట
ఆ వాళ్ళ వాళ్ళ స్థాయిరామ్ బట్టి ఉంట అది
ఆ నార్మల్గా అయితే ఎలా ఉంటారు పిల్లలు
నార్మల్గా అంటే డిజిటల్ కిల్ ఉంటంది మా స్కూల్ల్లో
అవునా
ఉ
అంటే ఏ టైప్స్ ఉంటారు
చాలా టైప్స్ ఉంటాయి ఇరవై ఐదు రకాల పిల్లలు ఉంటారు దాంట్లో
ఆ
దగ్గర బట్టి ఒక్కొ ఒక్క ప్రాబ్లమ్స్ తోఉంటారు
ఆహా
మీకు ఐడియా ఉంద అండి
ఆ అంత ఐడియా లేదండి విన్నాను కానీ అంత డెప్త్గా తెలియదు
మ్ ఒక కుటుంబుమ్ మెంబరే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటయి అంటే పిల్లలు ఆళ్ళ పిల్లలు ఎలా ఉంటరు ఆళ్ళ ఫ్యా ఎలా ఉంటుందో దాన్ని పట్టి కుటుంబాల కూడా వాళ్ళపై ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమా ఇలాంటి ప్లేస్లో ఎలా ఉంటుందంటే నార్మల్ పిల్లలు నార్మల్ కుటుంబాల్లను ఎవరికైన వచ్చిందనుకో జ్వరం వస్తనే అయ్యో మా మా వాళ్ళకి ఇంత జ్వరం వ చ్చిందని చెప్పేసి బాధ పడుతుంటరు, టెన్షన్ పడుతుంటరు.
అవునవును.
ఈ పిల్లలు ఉన్న ప్లేస్లో ఇంట్లో అయితే ఎప్పుడు కూడా వాళ్ళు అంటే చెప్పినా మాట వినకపోవడం కావచ్చు ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ, బాధ అలాంటివి అయితుంటయి కాబట్టి అలటుగా అయిపోతు ఉంటుంది, కొంచెం థాట్ ఎలాగు నార్మల్ కుటుంబాలతో చూసుకుంటే ఈ కుటుంబాలలో కొంచెం స్ట్రగుల్ అయితూ ఉంటరు.
అవున కాని కుటుంబాలు ఎలా ఉంటే బావుంటది సాంప్రదాయబద్దంగా ఉండాల్నా ఇట్లా ట్రెడిషనల్గనా ఈ మధ్య అసలు ఎలా ఉంటున్నాయి అసలు కుటుంబాలు అంటే. అందరు విడిపోతున్నరు, ఆ వేరుగా ఉండాలని చూస్తున్నరు కదా.
అవునండి అంటే
అంటే ఇట్లా వేరుగా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ఫీలింగ్లో ఉంటుంన్నరు అన్నట్టు ఈ ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో ఉమ్మడి కుటుంబంలో ఉంటలేరు అంటున్నా.
అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది ఈ రోజుల్లో ఉన్నటువం కుటుంబాలల్లా గాని చూస్తే వేరే ఇతర ఉండడం అంటే ఆ స్కూల్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు జాబ్స్ పరంగా ఉండడం గాని అది దాని అలవాటు పడిపోవడము మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఆ వాళ్ళు అంటే ఒకరికి ఒకరి మాటలు ప్రాబ్లమ్స్ రావడం వల్లా విడిగుండడం ఆ విడిగుండడమే బాగా కొంచెం ఇష్
ఆ మొబైల్ కొంచెం దగ్గర పెట్ కొన్ని వాయిస్ క్లియర్గా లేదు అంటే వినిపిస్తుంది కానీ కొంచం క్లియర్గా లేదు ఓకేనా.
ఓకే ఓకే అండి ఇప్పుడు వినిపిస్తుందండి.
ఆ ఓకే
హ్ అది పరిస్థితులను బట్టి ఉంటుందండి, ఈ రోజుల్లో కొన్ని ఫ్యామిలీస్ అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీస్ బాగనే ఉంటరు అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఇలా
ఊకే గొడవ పడుకుంటా అట్లా ఉన్నా కూడా అసలు మనశ్శాంతి ఉండదు.
అవును అండి గొడవలు అనేటియి మనకిష్టం. ఇష్టం ఉన్నట్టుంటేమో గొడవలు రావు, ఇష్టం లేకుండా ఉంటే గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటయి.
అవును కరెక్టే అండి అదైతే.
ఉ
మీరు ఎలా ఉండాలనుకుంటున్నారంండి మీరు ఎలా అంటే ఇష్ట
ఎలా అంటే ఇష్టం అంటే ఓ ఎలా అంటే ఉ ఇష్టం అంటే దాదాపుగా ఎవరైనా కాని ఉ కుటుంబ కుటుంబానికి వీలై సంటే పెద్దలలకు వీలైనే ఇవ్వాలి చిన్న పిల్లని ప్రేమతో చూసుకోవాలా మనంత మనతో గౌరవ మరియ ఉ మరియ మరియాదు గా ఉండాలి
ఉ
ఉహు కూడా కలిసికట్గా మంచి చెడు మాట్లాడుకుంటూ మాటాడు కాని వాల్ చేసుకుంటూ ఉంటే కామెంట్ అనేది ఉండదు
ఉండువు కాని ఇపాడ ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లలు ఎవరు మాట ఇంటున్నారంండి అసలు
ఉ వినడము వినకపోవడం అనేది వాళ్ళ వాళ్ళ ఆ
దాని వల్లనే కదా కుటుంబాలు విడిపోతున్నాయ్
అవునండి విడిపోవడం అనేది వా వాళ్ళకు ఆ మైండ్ మెచ్ చుర్ లేకుండా విడిపోతారు కావచ్చు మైండ్ మెచ్యూరిటీ అనేది ఆ తల్లిదండ్రులు ఇవ్వాలి తల్లిదండ్రుల గుంచి రాలి పిల్లలకి వేరే బైట్ నుంచి ర్యాంకు బయిట్ ఇకా ఎవరైనా గానీ ఏం చూస్తారు హ్యాపీగా ఉండాల అనుకుంటారు ఉ హ్యాప్ ట్రీట్ అంటే ఏంటి హ్యాపీగా ఉండడం అంటే జైన్ చ సినిమాలో ఫికార్లు ఉ ఆటలు, పాటలు సాగడం
నాకు కూడా సిద్ద
అలాంటి చాలాకుంటారు అండి
ఉ ఉ
ఉ
ఇంకేంటండి విశేషాలు
మీ మీకు మీకులాంటే మెచ్చుకున్నందుకు నాన్ కోసమే మీరు ఎలా బా
వాయిస్ బ్రేక్ అవుతుంది
ట్వంటీ
ఏ వసందు
మీకు తెలిసినటువంటి నేశ్నో వడ
ఈ రోజుదయితే చాలా ఐ నాకు తెలిసినప్పటికే అయితే ఎక్కువ శాతం మంది ఉమ్మడి కుటుంబాలు ఇష్టపడడం లేదు చిన్న చిన్న కుటుంబాలు ఉండడాలి అని అనుకుంటున్నారు అని నా అభిప్రాయం కాదు అని చెప్ సమాజంలో ఉండే చెప్తున్నా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే
ఉ అ మీరేనా సిచ్యుయేషన్ అనేది వాళ్ళ వాళ్ళ మా మనోస్థాయిలని పట్టి ఉంటుంది కాబట్టి మా కో తెలిసు అందరికీ ఏంటంటే ఈ రోజుల్లో ఊరు నుంచి వచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే దిగబడి సైడ్ ఉంటారు కాబట్టి మా పిల్లల్ని ఎక్కడైనా చుసిన. ఆ ఈ బైటికి.
తేట్ల. హలో.
వినిపిస్తుందండి
కొంచెం దగ్గర పెట్టుకోండి.
అవునా వినిపిస్తుందా.
ఆ ఇప్పుడు సపోజ్ మూడు కుటుంబాలు ఉన్నాయనుకోండి.
ఉ
అంటే ఒకవేళ పిల్లలు ఉంటే చిన్న పిల్లలుంటే చూసుకోవడానికి వాళ్ళ. అమ్మ నాన్నలు వాళ్ళందరూ ఉంటారు. ఆ సపోజ్ పిన్నులు బాబాయ్ల్ అత్తమ్మలు అట్ల. ఇప్పుడు వేరేగా ఉంటే చూసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. అటు చూసుకోవాలే ఇటు చూసు. కొంచం కష్టం ఉంటది. అది అట్లా చూసుకుంటే అట్లా అనిపిస్తది. లేకుంటే మళ్ళా అబ్బా. తోటి కోడళ్ళు ఇవి అంటరు కదా. అన్నయ్యల తో అన్నదమ్ముల మధ్య గొడవలు. అట్లా ఉంటాయి. హలో అర్థమవుతుందా, వాయిస్ క్లియర్ లేదు.
అవునండి అర్థమవుతుంది క్లియర్ ఉంది వాయిస్ నాకు.
ఆ రెస్పాండ్ అవ్వడం లేదైతే మరి.
అవునండి అయితే.
ఆ
కుటుంబంలో అనేది మనకు కాలం అనేది అనుకున్నప్పుడు అది. పెద్ద పెద్దగండి చిన్న చిన్న యే పెద్దగా కనిపిస్థాయి ప్రాబ్లమ్ లేదు. ఎంత పెద్ద ప్రాబ్లమ్ కూడా చిన్నగా కనిపిస్తది. అంటే అర్ధం చేసుకునేది అంటే మనోజ్. స్థైర్యాన్ని. ఆ దైర్యాన్ని. ఆ పరిస్థితులను కూడా వాళ్ళు పెట్టుకున్నటు వంటి సిచ్యువేషన్స్ ని కూడా చిన్న. అక్కటి నుంచి పిల్లలకు నేర్పించాలి. ఆ పేరెంట్స్ కూడా దాన్ని పాటించాలే. అప్పుడు సమస్యలు కాకుండా బాగుండే అవకాశం ఉంటుంది.
అవునండి.
కాబట్టి ఈ రోజుల్లో అది. అంటే అందరు అందరు అందరి కూడా వెళ్ళేలాగా చూసే బాధ్యత. త తప్పితే. పేరెంట్స్ నీ కనుక తీసుకుంటే కొంచెం. దాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది.
పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు అలా ఐతారు కదాండి.
అవునా అలా అని కాదు ఇప్పుడు పేరెంట్స్ అనేది. అవును మీరన్నది కూడా వాస్తవమే నండి. పేరెంట్స్ ఎలా ఉంటే. పేరెంట్స్ దగ్గర నుంచే నేర్చుకుంటారు ముందు. తల్లి గురువు అంటారు కదా. తండ్రి దగ్గర నుంచి. తల్లి దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంటుంటారు.
అ ఇంట్లో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది. వాళ్ళు గొడవడుతున్నారా. మంచిగా మాట్లాడుకుంటన్నన్నార మంచిగా ప్రేమగా ఉంటున్నారా. ఎట్లా ఉంటుందని వాళ్ళు చూసి అబ్జర్వ్ చేస్తారు కదా చిన్నప్పటి నుంచే. అట్లనే వాళ్ళు కూడా అట్లనే మా అయ్యో మా అమ్మ నాన్న అట్లానే అంటున్నారు మనం కూడా అట్లనే ఉండాలే కావచ్చు అనుకొని వాళ్ళు అట్లానే ఉంటారు. ఇప్పుడు మనం కోరు. కోపడ్డ అనుకోండి చిన్న పిల్లల మీద ప్రతి చిన్న చిన్న దానికి కోపడ్డా కూడా అయ్యో మా అమ్మ ఉకే చిన్న విషయాన్ని కూడా కోపడుతుంది కాబట్టి ఆ నేను కూడా అట్లా కోపా అ కోపిష్టి అని తయారతున్నారు ఈ మధ్య పిల్లలు అట్లా ఉండదు అంటే మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచం చెప్పాలి భయపెడ చెప్పాలి కానీ చిన్న చిన్న వాటికి కూడా మనం భయపెట్టి ఇట్లా చెప్పకూడదు ఆ కోపిష్ట అయిపోతున్నారు మనం కోపంగా మాట్లాడేసరికి వాళ్ళు కూడా కోపంగా ఓ మా అమ్మ ఇట్లా చెప్తుంది మా నాన్న ఇట్లా చెప్తున్నారు అనుకొని వాళ్ళు కూడా ఏనా చిన్న విషయాలు చేస్తే కోప కోపం మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా
అవునండి వాస్తవమే చాలా మంది చూసిన వాళ్ళలో కూడా చాలా మంది అట్లనే కోప్పడుతున్నారు నువ్వు ఏం అర్ధం కాదు కావచ్చు ఎందుకోగాని
అవునండి అండర్స్టాంగ్ ఉండాలి అసలు కదండి వాళ్ళ పేరెంట్స్ మ అండర్స్టాంగ్ ఉంటే చిల్డ్రన్స్ కూడా పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు మంచిగా ప్రేమతో ఉంటారు
అక చూద్దామండి ఈ రోజులు అ కూడా మనం తెలిసిన వాళ్ళకు మంచి మంచి విషయాలు అంటే ఇలాగా కాదు ఇలా ఉండాలని చెప్పుకుంటూ మనకు మనం కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి వాళ్ళు కూడా మన దగ్గర నుంచి నేర్చుకోనేలాగా చూసుకోవాలి
ఆ చిన్నపిల్లలు అని వాళ్ళు చిన్న మనకన్నా చిన్నవాళ్ళు చెప్తున్నారు కదా అని అట్లా మనమ్ ఉండద్దు వాళ్ళు కరెక్ట్ గా మాటడితే మనం కూడ నేర్చుకోవాలి వాళ్ళ నుంచి
అవును ఇంకాండి మీరు లైసెన్స్ ఇచ్చారండి ఎవరికైనా ఇలా ఉండాలండి పిల్లలు
అంత పెద్దదాన్ని కాదు నేను మోటివేటర్ స్పీకర్ ని కాదు ఏం కాదు జస్ట్ ఒక మదర్ అంతే నేను కూడా అప్పుడప్పుడు కొప్పడత కా పోతే చూడాలి ఇక మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి
మంచిగా చెప్తున్నారయితే అడుగుతున్నా మిమ్మల్ని
ఆ అవును గాని అంత చెప్పి అంతదాని కాదు మీరు చెప్పే మీరు మోటివేషన్ స్పీకరాండి
ఏ మోటివేషన్ స్పీకర్ ఏం కాదు ని ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చెప్తున్నప్పుడు పిల్లల ప్రాబ్లమ్స్ ఉంటాయి గా అండి డిసబులిటీ పిల్లల ప్రాబ్లమ్స్ వాళ్ళ పేరెంట్స్ మనకు చెప్పినప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటారు ఇలా కాదండి ఇంకా దీనికంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్న పిల్లలు ఉన్నారు ఆ విషయంలో మీరు కొంచెం అని చెప్పేసి వాళ్ళ మోటివేష షన్ చేసి వాళ్ళు కొంచె హ్యాపీగా ఉండేలాగ హ్యాపీ అంటే అర్థం చేస్తుకున్నా అంట హ్యాపీగా ఉంటారు కొంతమంది పేరెంట్స్ దాన్ని అర్థం చేసుకొని హ్యాపీగా ఉన్న పిల్లలు కూడా ఉన్నారండి చాలా
ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే బాయ్